హలో హాయ్ అండి
నమస్తే అండి
నమస్కారం అండి బాగున్నారా అండి
బాగున్నా అండి
ఆహా వాయిసు ఎందుకో హస్కిీ హస్కి కాచ్చండి ఫీవర్ వచ్చిందా అండి
ఆ అవునండి
ఆ వర్షాలు ఉన్నాయా అంటే ఎట్లుందండి వెదర్ ఎట్లుంది మీ అ అటు
వెరి కూల్ అండి
ఓకే కూల్ ఉందా ఎండలు బాగున్నాయంట గ ఇప్పుడు వర్షాలు రావంటా కదా
వస్తాయండి ఎందుకు రావండి
ఏమో మరి చెప్తున్నారైతే వస్తయ రావా అని అడుగుతున్నాఅండి ఓకే ఓకే ఓకే ఓకే ఓకే అహ చలీ పెడుతుందా అండి ఏం తిన్నారండి ఏం చేసరు
నేన అండి పప్పు పప్పు తిన్నా అండి
ఓకే ఓకే అండి ఇంకా అండి ఏంటి విశేష షాలండి
చెిప్పలండి మీరే
చెప్పాలండి మీరు ఎలా రేపు ఏం చేయబోతున్నారండి మీ ఇంటికి రేపు ఏం స్తారండి
ఏముంటాదంతే ఎం చేస్తారండి పండుగ అందరు
ఓకే ఇంకా
ఏముండదండి ఇంట్లో చేస్తారు ఇంట్లో పండుగ అంటే ఆ ప్లాస్టెస్ అన్ని అంతా ఉంటదండి దానికి
ఓకే
మీరు ఎలా చేస్తున్నారండి
మేము ఎలా చేస్తామంటే చూడండి ఇది మా పాప డి మా పాపకి హే ల్త్ బాలేకుండే చిన్నప్పుడు మా పాప మంచిగఅస్తే మేమ్ పండుగ చేసుకుంటాం అనేసి ఇట్లా మొక్కినామండి మా పాప బాగై చింది హెల్త్ ఇష్యూ ఉండే చిన్నప్పుడు
ఆ
రేపు మ మలిదా చేస్తాం స్వీట్ రైస్ చేస్తాం షర్బ తం ఆలు కర్రీ చేేసి ఇంకా చింతపండు చారు చేస్తాం ఇవన్నీ చేసి మొక్కి ఆ పిల్లలకు ఇద్దరికి మా ఆయన గారు బట్టలు తీసుకొచ్చారండి ఇద్దరికి ఆ కొత్త బట్టలు వేయిస్తామండి మేమందరం ఊదేసి మొక్కి తింటామండి మళ్ళీ మేము ఎక్కడైతే మొక్కామో పీర్ల దగ్గరికి ప్రతి సంవత్సరం వెళ్తా అండి మా అమ్మగారికి నేను కూడా లేట్గా ఒక్కదాన్నే అన్నమాట అక్కడనే అక్కడ దువా చేస్తే నేనోచ్చానన్నమా
ఆ
అయితే ప్రతి సంవత్సరం అక్కడికి వెళ్ళే వాళ్ళం సో ఇప్పుడు కూడా మా పాప మా పాప పేరు మీద కూడా ఉంది కాబట్టి అక్కడిక్ కిల్లి పైసల హారం స్వీటు
ఓకే
కుడుకలు
ఊ
ఊదు ఇవన్నీ తీసుకెళ్ళి అక్కడ ము మొత్తం ప్రాసెస్ కంప్లీట్ చేసుకొని మేము మేము ప్ర ప్రాసెస్ కంప్లీట్ చేసుకొని నేను మా వారు మా పిల్లలు అందరం అక్కడ ఆ దేవుడు రస్తాడు ఎట్లా ఉంది ఏంటి ఎప్పుడు మంచిగా అయితాం ఎప్పుడు అప్పుల తోటి పరేషన్ నుంచి బయట ఇంటి కస్తాం అసలు ఏంది మీక ఏముంది అనేసి వాళ్ళంతా చెప్తారు మాకు అదంత చూసి విని ఇంకా కొద్ది సేపు అక్కడ ఉండి స్టే చేసి మళ్ళీ వచ్చే
అవునా
అవునండి
ఎప్పుడుంటదండి తెలుసా
అలా జరుపుకుంటాం అండి మేము
ఎప్పుడు చేస్తాారండి అదీ అక్కడ
రేపు రేపు రేపు సెవెన్ డేస్ దే అండి
ఆ
రేపు వెళ్తామండి అక్కడికి
రేపు ఎప్పుడుంటదండి ఈ మార్నింగ్ ఆ
నైన్కి ఈవినింగ్
ఈవనింగా
ఆ నైట్ నైట్ ఎయిట్ నైన్ కల్
అవునాండి
మా అన్నయ్య గారికి హెల్త్ బాగా లేదండి
అవునా
బయటా ఆయన ఓ డ్రింక్ ఏస్తుండే అయితే లివర్ కి డ్యామేజ్ అయింది
మళ్ళీ ఇట అది ఏమంట్రు హాస్పిటల్ సరి
నిద్రొస్తుందా అండి మీకు
అవునండి వస్తుందండి నేను ఎర్లీ మార్నింగే
స
లేచానండి నైట్నింగ్ లేచాను డే మొత్తము పడు అసలు కొంచెం కూడా ఇట్లా జస్ట్ ఒరగ కూడా ఒరగలేడు అండి నిద్ర బాగా వస్తుందండి మళ్ళీ మార్నింగే చేసుకోవాలండి మళ్ళీ మేము రోజా ఉండి చేస్తామండి మొత్తం ప్రాసెస్ అయ్యే కసలేం తినమండి
ఓకే ఆఫ్టర్నూన్ పడుకోవచ్చు కదండి మరి
అవునండి పడుకోవచ్చు ఇవాళ కొంచెం షాపింగ్ చేసేది ఉండే
ఓకే షాపింగ్ ఆ ఏం షాపింగ్ అండీ
పిల్లలకు కొత్త బట్టలు తీసుకొచ్చామండి మేము ఇంకా ఈద్ రేపు పండుగ ఉంది కదా
ఓకే అవునా
అవునండి
ఆ ఇంకా చెప్పాలండి డి వాళ్ళు మా పిన్నివాళ్ళు లాస్ట్ ఇయర్ డబ్బు లేవని పండుగ చేసుకోలేదు అ బయ మా పిన్నివాళ్ళండి సంవత్సరం రాలే సంవత్సరానికి మళ్ళీ వాళ్ళ కొడుకు మళ్ళీ రేపు చిన్న షారగతు ఉంది అగో వెళ్ తున్నాడు చూడండి హాస్పిటల్ కి ఆయా టైం కూడా రాలే అనేసి వల్ల కూతురే చెప్తుందండి
ఉ
లాస్ట్ ఇయరు పైసలు లేవని పోటా పోటీ పోటా పోటీ చేేసి పైసలు లేవని పండుగ చేయాలె పండగ చేయాలే పైసలు లేవని సరే పొద్దుగాల అయి అయితే ఈది ఉంది ఉంటాలేరు చూసారా అలా చేయ్యకూడదు మా దగ్గర మనీ లేకపోయినా కూడా పిల్లలకు మేము బట్టలు తీస్తం తీసుకుంటాం మేము ప్రతి సంవత్సరం నేను మాయన పిల్లలు అనేసి చెప్తున్నారు రండి మా పిన్ని వాళ్ళ కూతురు
అవునా
ఆ అలా వెనుక వేయ్యొద్దు దేవుళ్ళకి చేస్తేనే కదా మనము గాడ్కి మొక్కుతనే కదా ఆయన ప్రే చేస్తేనే కదా వాళ్ళు మనకు బ్లెస్సింగ్ ఇస్తారు అని చెప్తుంది
అవునా
అవునండి
ఓకే మరి ఎలా ఇప్పుడు వెళ్తున్నారండి
వెళ్తున్నారండి మా అన్నయ్య గారికి హెల్త్ అస్సలు బాలేదు ఆ హైదరాబాద్ ఏఐజీలో ట్రీట్మెంట్ నడుస్తుందండి
అవునాఏఐజి అంటే బాగా పెద్ద హాస్పిటల్ అండి ఆది
వాళ్ళు సరిగ్గా ట్రీట్మెంట్ చేపిస్తలేరండి ఇప్పుడు బాగా అయింది మా అన్నయ్య ఇప్పుడు హెల్త్ అస్సలు బాలేదండి మనం ఏం చేయగలుగుతామండి ఏడవడం లేకపోతే దువా చేయడం ఇవి రెండు తప్ప మనతో ఏమై మీము మిడిల్ క్లాస్ అండి
అవునా
అవునండి మ మనీ విషయంలో మీము ఎం హెల్ప్ చేయలేము
అవునా మరి ఎలా అండి ఇప్పుడు
ఏమోండి వాళ్ళు వెళ్తారు వెళ్లిి చూపించుకుంటే తెలుస్తుంది ఇంకా ఏమవుతదో
అవునా
అవునండి
అ ఏజ్ అంటే చాలా ఖర్చుతో అ కూడిన విషయం
అవునండి
చాలా అంటే చాలా అమౌంట్ అయితది అక్కడండి
అవునండి అవునండి కరెక్టే
అంత అమౌంట్ అంటే పెట్టాలంటే చాలా కష్టం
అవునండి
మీరు తీసుకోలేద అండి బట్టలు
ఆ అ వర్షం వస్తుందా అండి అటు
చినుకులోస్తున్నాయి
బట్టలు ఉన్నేన అండి ఇ ఎందుకంటే
హ
కొంచెం ఫైనాన్షియల్గా టైట్ ఉందండి సిచ్యువేషన్ బాగాలేదు
ఏమో దేవుడి దయావళ్ళ ఏమో అటు ఇటు చేసి తీస్తుంటం కట్టటియి కూడా పిల్లలకి స్కూల్ బుక్స్ అవన్నీ చేసేవ రాకే ఒక టెన్ థౌసండ్ అయిపోయినాయి
అవున
లోన్ ఉందండి రేపు పొద్దుగాల అది కట్టాలి మా అమ్మగారికి లోన్ కడితే మా అమ్మగారికి ఎయిట్ థౌసండ్ ఫైవ్ హుం్రేడ్ ఇవ్వాలి మళ్ళీ ఎల్లుండి వరకి
మ్
దేవుడికైతే ప్రేర్ చేస్తున్నాం ఏం చేస్తారో చూడాలి
అవునా
పరేషాన్ ఉన్నామండి కొంచెం
ఓకే
అవునండి
అండి
ఆ ఆ
ప్రాబ్లమ్ ఉందా అండి
అవునండి బాగా ప్రాబ్లమ్స్ ఉన్నాయండి మాకు
ఇలా మరి ఎంత ప్రాబ్లం ఉంటే కూడా మీరు ఇలా ఎట్లా
ఆ అంటే మా ఆయనకు ఒక్కొక్కసారి స్ట్రక్ అయి తదండి ఇన్కం వచ్చేది మా ఆయనకు స్ట్రక్ అయితది
ఓ
ఇప్పుడు మేము వంద రూప్ పాయలు కట్టేదింటే ఆయనకు ముప్పై రూపాయలు వస్తాయి ఆ డెబ్బై రూపాయలు అప్పు చేయాల్సి ఉంటది లేకపోతే ఆ డెబ్బై రూపాయల గురి పరిషాన్ అయితం అవునండి ఇక్కడి కట్టేటి అక్క అనే ఏద్దులన్ని ఆగి ఉన్నాయండి పరేేశాన్ లో ఉన్నాం
ఓకే
అవునండి
మీ పిల్లవాళ్ళు
పాప పడుకుంటున్నారండి బాబు పడుకోలే
ఆ పిల్లగాడికి నిద్ర పడుకోడు జబర్దస్త్ ఫోర్స్ చేస్తేనే పంటడు
పంట లేడు మొత్తం హెల్త్ ఖరాబ్ అయితది కదా అండి పండకుంటే హెల్త్ రాబ్ అయితుంది అ హెల్థఖరాబ్ అయితది మొత్తం ఇక్కడ దృష్టి ఎం ఉండదు ఏం చెయడు
ఏమో అండి చెప్ కొంచెం మీకు కనిపిస్తే మా బాబుకి ఇప్పుడు పడుకో అని చెప్పండి చాలా ధన్యవాదాలండి నా గురించి ఇంత టైం మీ టైంని నాకు కేటాయించినందుకు
సరే అండి థ్యాంక్